హలో
హలో అమృతాంజలి బాగున్నావా
హలో
హలో వినిపిస్తా ఉందా
ఆ వినిపిస్తుంది
బాగున్నారా
బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగునా భోంచేసారా
వాకింగ్ చేస్తున్నా
అవునా ఓకే ఆఫీస్ అంతా ఎలా ఉంది ఆఫీస్ లో వర్క్ ఎలా ఉంది
బానే ఉంది పర్లేదు చేయొచ్చు మీది ఎలా ఉంది మీ ఆఫీస్ ఎలా ఉంది
మా ఆఫీస్ బాగుంది ఈరోజు ఏం చేశారో ఆఫీస్కి ఎలా వెళ్ళావు
ఏం లేదు డైలీ బస్సులో వెళ్ళేది అంతే
అంటే డైరెక్ట్ ఇంకా మీరు ఇక్కడ నుంచి బస్లోనే వెళ్తారా
ఆ అవును ఇంటి నుంచి డైరెక్ట్ బస్కు వెళ్తా అక్కడ దిగేసి మరి ఇంకొక బస్సు ఎక్కేసి ఆఫీస్కి వెళ్తా అంతే మీరు ఎలా వెళ్తారు
మాకు మా పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ లో మా ఆఫీస్ లో అందరు కొంటారున్మాట కాబట్టి మా ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడికి వెళ్ళి క్యాబ్ అక్కడికి వెళ్తే చాలు క్యాబ్ వస్తుంది అది మా ఆఫీస్ కూడా డ్రాప్ చేస్తుంది మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టా ఆఫీస్ ట్రాన్స్పోర్ట
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్
పబ్లిక్ ట్రాస్పోర్ట్
అవును
కర్ణాటకలో ఫ్రీ బస్ అని విన్నాను నిజమేనా
అవును కర్ణాటక వాళ్లకి మాత్రమే ప్రీ బస్
ఆ
ఆధార్ ఆధార్ చూపించి వెళ్తారు
ఉమ్
ఎలా ఉంది వర్క్
బాగుందమ్ము వెళ్ళిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి వర్క్ చేసి అలా అలా గర్చిపోతుంది మీకు ఫుడ్డు ఆఫీసు లో పెడతారా
లేదు లేదు మేము ఇంటి నుంచి చేసుకుని వెళ్తా ఏమైనా వంట చేయలేదంటే మాత్రం క్యాంటీన్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో వెళ్లి క్యాంటీన్ లో తినేస్తాం
అవునా ఓకే ఎలా ఉంటుంది ఫుడ్డు బానే ఉంటుందా క్యాంటీన్లో హలో హలో
హలో
ఫుడ్ ఎలా ఉంటుంది వినిపిస్తుందా అమ్మ
హలో
ఇనిపిస్తుంద
వినిపిస్తుంది
ఆ అదే ఫుడ్ ఎలా ఉంటుందియా క్యాంటీన్లో నార్మల్ గా ఉంటుందా రేట్లు ఎలా ఉంటాయి
అయ్యో బానే ఉంటది రేట్లేమి ఎక్కువే అంటే మామూలు బయట తినే ఫుడ్ కి అక్కడికి కొంచెం చానా రేట్లే ఎ కుంటయి
అవునా
ఆఆ అంటే వెజిటేబుల్ రైస్ అంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటది నాన్ వెజ్ అయి తే వన్ ఫిఫ్టీ అలా
ఓ అందరూ క్యాంటీన్ లో ఉన్ అందరు క్యాంటీన్లోనే తింటారా ఇంటి నుంచి తెచ్చుకుంటార
లేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్యాంటీన్ లో తిన్రు ఎవరో మేబి లేట్ అయింది అంటే మాత్రమే తింటరు అంత ఇంటినుంచినే చ్చుకుంటరు
ఓకే ఓకే
ఎప్పుడైనా సాటర్డే అలా ఉంటది కదా అప్పుడు అందరూ మాట్లాడు కని వెళ్ళి క్యాంటీన్ల తింటరు
ఉహు
అంటే ఒక రోజు ఫుడ్ తీసుకురారు
మ్
లేదు అంటే డైరీ తెచ్చుకుంటారు ఎప్పుడైనా ఒక్కసారి ప్లాన్ చేసుకుంటారు అంతే అ మీకు ప్రొవైడ్ చేస్తారా
ఉమ్ మాకు ప్రొవైడ్ చేస్తారు పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల ప్రొవైడ్ చేస్తారు మూడు పూట్ల అన్ని వెరైటీస్ ఉంటాయి మా మార్నింగ్ టిఫెన్లు ఉంటాయి ఆ పొంగల్ ఉంటుంది అన్ని ఉంటాయి మధ్యాహ్నం లంచ్ కూడా ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆ రకరకాల అయిన భోజనాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా కాబట్టి మంచిగ కూడా పెడతారు
ఆహా ఒకే కంటే మీ జాబ్ రావాలంటే ఏం కోర్సెస్ నేర్చుకోవాలి
జాబు ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ అయితే డేటా అనాలసిస్
అహ అంటే ఏం ఇన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే ఎలా ఎలా వచ్చింద జాబ్ మీకు
ఉమ్ న జాబ్ వచ్చేసి ఆరు ఆరు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది నెల్లు వరకు ట్రైనింగ్ తీసుకున్నాను ఆ ట్రైనింగ్ తరవాత ఆ ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి నాకొచ్చేసి రిఫర్ చేశారన్నమాట రిఫర్ చేసిన తర్వాత మరి సంవత్సరం ఇంటెన్షిప్ అలా చేసి ప్రస్సుతానికి పర్నెంట్ అయింది. ఉమ్ కానీ వర్క్ బాగానే ఉంటుందమ్మ
ఔనా ఓకే మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా వాళ్ళ గురించి చెప్పెట్లనో వాళ్ళు
ఆల్లా అంటే ఉన్నారు ఇక్కడ నేను ఉంది తమిళనాడు కాబట్టి వాళ్ళు మా కొలీగ్సే ఉన్నారు. చాలా మంచొళ్ళు వాళ్ళు నేను కొంచెం కొంచెం తమిళ్ మాట్లాడ్డం నేర్చుకున్నాను. ఉమ్
పూర్తిగొస్తదా తెలుగ్ కన్నడ తమిళ్
ఆ పూర్తిగా అంటే పూర్తిగా రాదు కానీ ఒస్తుంది బానే మాట్లాడగల్ను అర్థం చేస్కోగల్ను ఎక్కడనా బైటికెళ్ళినప్పుడు కూడా మాట్లాడగల్ను ఇంకా ఇక్కడ అంటూ ఎవరు క్లోశ్ అ కానీ మనకు తెల్సిన ఫ్రెండ్స్ అయితే లేరు. బట్ ఆఫీస్ లో ఉన్న కొలీగ్సే ఫ్రెండ్సు అందరూ మన ఏజ్ గ్రూ గ్రూప్ వాళ్ళే ఉమ్ మీకు ఆఫీస్లో అందరూ బాగుంటారా నీతో
ఆ అందరూ బావున్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మంచిగా చూస్కుంటరు వాళ్ళు ఐ మీన్ మంచిగా అంటే ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తారు అలా మళ్ళీ ఆఫీస్ అయిపేయిన్ తర్వాత హా రోజూ పానీపూరి తింటాం.
ఉ
పానీపూరి బ్యాచ్ ఉంటది. పానీపూరి తింటాం రోల్సు
మీకే మేలు మంచిది ఇలాంటి పానీపూరీ దింటవు బుట్ట పానీపూరీ తింట టరా మసాలా పానీపూరి తింటరా
గోల్గప్ప హా అంటే బుట్టలో పెట్టుకొని తింటారు గదా అలాంటిది అంటే ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఇస్తారు నీకిష్టమా పానీపూరి
ఆ అవును అమ్మో నాకు ఇష్టమే
ఆ
అప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని. కానీ అప్పుడు పది రూపాయలకి ఫై ఐదిచ్చేవాళ్ళు.
అవును ఇక్కడ ఇప్పుడు ట్వంటీ ఫై రుపీస్కి సిక్స్ ఇస్తున్నరు హుమ్ అనంతపూర్ లో ఉన్నప్పుడు అవును నేను కూడా తినేదాన్ని. పది రూపాయల్కి ఐదిస్తాండ్రి. ఉ
ఇప్పుడన్ని రేట్లు పెరిగిపోయినయ్
అవును చాలా
ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మీకు పొద్దున్నా నుంచి సాయంత్రం వరకు ఉంటాయా
అవును మార్నింగ్ నైన్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు ఉంటది
ఓ
అంటే నేను ఇక్కడ నుంచి సెవెన్ థర్టీకి వదుల్తా ఇంటి నుంచి
ఊ
సెవెన్ థర్టీకి వదిలేసి మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడొక్క బసెక్కేసి అక్కడ్నుంచి ఇక్కడ పీనె సెకండ్ స్టేజన్ ఉంటది అక్కడ దిగేసి మళ్ళీ ఇంకొక బస్సెక్తా అక్కడ్నుంచి హెబ్బలకి వెళ్తా హెబ్బాల నుంచి మా ఆఫీస్కేళ్తా అది
చానా అవ్ను చాలా కష్టం ఒక బసేక్కి ఇంకొక బస్సేక్కి పోయేలా ఉంటుంది కదా
టోటల్ త్రీ బస్సెస్ చేంజ్ చేయాలి
ఉహ్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుందా
అయ్యో నీకు తెలీదా బెంగళూరులో ఎంత ట్రాఫికుంటది చాలా ట్రాఫికుంటది ట్రాఫికైపోతే రావడానికి ఎయిట్ థర్టీ ఎలా అవుతది నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లక్ అవుతది
ఊ అర్థమవుతుంది అయినా చాలా కష్టం పొద్దున్న లేచి వంట చేస్కొని ఆఫీస్కి రోండు మూడు బస్సులు మారి వెళ్ళాలంటే నిజంగానే చానా కష్టం
అవును చానా కష్టం
ఆవును
కష్టపడాలి కదా
అవ్ను నిజమే మేమో మాకు అంతే అంటే క్యాబ్లోనే వెల్తాం కానీ మా ఆఫీస్ వచ్చేసి అవుట్స్కట్స్లో ఉందనమాట కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు కానీ ఉంటుంది ఒక హాఫనవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అవుతుందన్నమాట ఆఫీస్కేళ్ళడానికి
మీకు ఫుడ్ మీరే ప్రిపేర్ చేస్కుంటారా లేకపోతే బయ్ట తింటారా
తే చెప్పగా మాకు ఆఫీస్లో పెడ్తారు ఒకవేళ బోర్గోట్ ట్టిస్తున్నానుకో ఎవరు మ్యాక్సిమం ఆఫీస్లో ఎవరు క్యారీ తీస్కోని రారు ఏమైనా స్పెషల్గా వాళ్ళ ఇంట్లో చేసిం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలా ఉంటే తీస్కొని ఓస్తారు లేదంటే లేదు లేదంటే పక్కనే ఫుడ్ స్ట్రీట్ ఉంటుందనమాట అంటే అన్ని రకాల ఇగ ఫుడ్స్ ఉంటాయ్ అంటే పానీపూరి మా మోమోస్ ఆ చాట్ మసాలా ఇగ ఆ ఇంకా అన్ని అన్ని రక కాల ఆ అంటే మిల్క్ షేక్సు ఐస్ క్రీమ్సు కునాఫా బిర్యానీలు ఆంధ్ర స్టైల్ బిర్యాని కేరళ స్టైల్ బిర్యాని ఇలా అన్ని రకాలు ఒకటే ప్లేస్లో ఉంటాయి అన్నమాట దాన్ని మేము ఫుడ్ స్ట్రీట్ అంటాము
ఆహ ఓకే
సో అక్కడ వెళ్ళి తింటాం మేము అప్పుడప్పుడు నాకు ఇక్కడ మన ఆంధ్ర స్టైల్లో గోల్కొండ బిర్యానీసని ఒకటి ఉంటుంది అక్కడ పోయి గోంగూర బిర్యానీ నేను తింటానన్నమాట
నాకు కూడా ఇష్టం బిర్యానీ అంటే
మ్
ఆంధ్ర స్టల్ బిర్యానీ
మీరు మీరేం మీరు బయటికి వెళ్ళినప్ ఇప్పుడు ఏమేమి బిర్యానీ తింటారు
ఏమయి తింటా హైదరాబాద్ బిర్యానీ తింటా అంతే ఇంకేం తినను
ఓకే అమ్మ ఇంకేంటి విశేషాలు
ఏం లేదప్ప చెప్పాలి మీరేమీ
మ్ సరే అయితే మనం తర్వాత కలుచుకున్నాం మాట్లాడు
ఆ ఓకే బాయ్
ఓకే అమ్మ బాయ్
బాయ్ అండి